ఏప్పండి ఏమేం ట్రిప్పులు తిరిగిన ఏమేం గుడిలు తిరిగినొ, ఎన్ని గుడిలు తిరిగినవొ, ఇప్పటి వరకే అటుదిక్కు అంతా మొత్తం
మ్ ఒకే అన్న మస్త్ తీరిగినక
హా అటీటు తమిళనాడు అటీటు టెంపుల్స్ పోయనవుకద. దా
కంచి కామాక్షి
ఆ కంచి కామాక్షి
మధుర మీనాక్షి
ఉమ్ ఏమన్నా కొన్నావా అక్కడ మరి? ఆ
ఈడ డగ్ డగ్ధ చేతని పెద్ద టెంపులుంటది కదానే
ఏం టెంపుల్?
డగ్ధ చేతనుంటది అది పలకడానికి రాదు సరిగ్గని సూపర్ ఉంటది గుడి.
అవునా
ఉమ్ మోదకులిస్తరు ప్రసాదం.
ఏమిస్తరు మోదకులా
మొలకలిస్తరు సూప్పర్ ఉంటది పోయిన ఆహ్ మొన్న మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు.
ఉమ్మ్. బ్లూటూత్ తీషేయరాదు సౌండ్ ఎక్కువ ఇనవాడ్తా లేదు.
ఆగిగా అది ఇపై ఈ మజ్జిగ తాగితే.
ఆహ్.
మజ్జిగా దాగుతున్న ఐప్.
ఉమ్.
యూట్యూబ్ తీసేస్తున్న తిన్నదా చిన్నది.
ఆహ్.
తిన్నదా.
ఏంది.
చిన్నది తిన్నదా.
లేదు ఆడతంది ఒక ఫోన్ పట్టుకున్నది దొరికించుకున్నది దాంతోనే ఆడు. తుంది ఇగ.
కరాబ్ అయిందా ఫోను.
ఆహ్. ఇగా వల్ల అన్నయ్య అత్తడు.
ఇగ ఫోమా.
ఆహ్. ఆహ్. పోమనే. మరి అదే నయం. ఆహ్.
సగం అయిపోయినయ్.
ఆహ్. ఇంకా చెట్లు ఉన్నాయా అన్ని చెట్లు.
గులాబ్ చెట్లు రెండున్నాయ్.
అవును.
శంక్ పూల్ పూస్
గిది కాంపోజిట్ నువ్వు ఆహ్. ఆన్లైన్ నేను ఆర్డర్ పెడుతాన్నావేమో నాకు ఒకసారి లింకు వంపు.
ఏంది.
వాటికి ఏదో వేస్తున్నన్నావ్ గదా.
వర్ని కంపోస్టా.
ఆహ్.
ఉమ్ అవి మళ్ళా బనానాలు ఉంటాయ్ గదా. తొక్కలు అవి ఎండ వేట్టి పౌడర్ జేసి అందులో కొంచెం చాయ్ పత్త కలిపి
ఆ
ఉల్లిగడ్డ పోట్టు
పూస్తన్నాయ పువ్వులు
సూప్పర్ పుతన్నాయి నాకు రోజు ఒక గులాబి పువ్వు వెళ్తది హైబ్రెడ్ గులాబ్ పూలు అయితే రెండు రెండు పూస్తున్నాయి తెలుసా వారానికి కనీసం రెండు. రెండు మూడన్నా పుత్తునై.
ఒకసారి నాకు అది లింక్ పంపు.
ఆహ్ మొన్న. ఆహ్ ఉగాదికి రెండు హైబ్రిడ్ పూలు పూసినాయి రెడ్ కలర్ వి.
మంచిగ
ఇప్పుడు రేప్ శ్రీమ శ్రీరామనవమికి రేపు రెండు ఉన్నాయ్ రెడ్డి పెద్దయ్
ఆహా
మళ్ళ శంఖు పూలు కనీసం రోజు రెండన పు తయ్ సాలయ ఉన్నయే నాలుగు దేవుళ్ళు నాకు
సాలు అయితే మా మ మా మామందరం చెట్లు గుడ మంచిగ రోజు ఒకటి వుతాంది.
లే ఉల్లిగడ్డ పొట్టూ ఇగో ఒక గ్లాస్కు రంధ్రం జెశ్ టి
ఆ
సైడ్ కన్ల కుచ్చు ప్లాస్టిక్ గ్లాసు ఉల్లిగడ్డ పొట్టూ ఇదీ ఆలుగడ్డ పొట్టూ ఏ పొట్టైన తీస అన్లయి రోజూ అం అండ్లనే నీళ్లు వొస్తే చెట్టుకు వొయ్యేలాగ
ఆహా
ఇట్లా అగ్గిపుల్లతోనో దేన్తోనన్న రంధ్రం చేసి వెట్టు
ఆ
మస్త్ పూలు పూస్తయ్ రా ఇ మళ్ళీ బియ్యం గడిగిన నీళ్ళు వొయ్యాలె
ఆ
పప్పులు గడిగిన నీళ్లు వొయాలె ఉల్లిగడ్డ పొట్టు ఆ గడ్డ పొట్టైతే ఫుల్లు పని చేస్తది ఉల్లిగడ్డది ఆల్గడ అంటే నీళ్ళల ఏశి రెండ్రోజులు నానవెట్టి ఆ నీల్లు వొయాలె.
నువ్ అట్లనే ఏత్తవా?
ఆ నేనైతే అన్నీ ఏశిన పూలయితే మంచిగ వుస్తునయ్.
అయితే గి పూదిన చే వెట్టడానికని ఇవి కుండీల్ అడుగుతే మస్సు రేట్లు చెప్తాన్రు ఇక్కడ రెండు వందలంట గవీటికి
ఏ ఆన్లైన్లో వెట్టుకో సెట్టుకు సెట్ ఒత్తయ్
ఆ పెట్టాలె తక్కువ ఉన్నయి ఆరు ఐదు ఉన్నయి నూట ఎనభైకె
కాదు
టె గిట్ల వెడల్పివి కావాలె
ఔను నికు బాల్కని లెక్కుంద
మస్తుంది.
వాటికి రాడ్లున్నయ తగిలిస్కోడానికి ఆ మరి తలుగేసేది నా దగ్గరుంది సూపిత్త అట్లాంటివి వెట్టుకో
ఆ అవి గుడ ఆరో ఎనిమిది ఉన్నయి గద
ఓ అవ్వైతే బండక్ బండుంటయ్ తెల్సా కిందన్న కుండీల కంటే కింద వాటి పిల్లలు ఖరాబ్ జేత్తరు మట్టి గిట్టి మూడ్ తా
ఆహా వెనుక ఆహా అట్ల పైకి బాల్ తని లేదు కింద బాల్కనికిట్ల గ్లాస్ ఉంటది గదా అట్లుంది పై ఎకి లేదు
పైకి తలగేసుకొరాద ఎన్ ఎందుకు పడుగుకుండీలు కూడ కింద ఉన్నయ్
ఆ చూడలవి ఆ పూదినా, కోత్మీర్ కి కావాలె అంటున్న
పుదిన
అ అవే
నేన్ మొన్న పూదిన తెచ్చింద్ అయితే ఈమె ఏం చేశింది. తమిలామె తీసుకొచ్చి ఇగ ఆమె మొత్తం తుంచినంక అవి కాండం అవి మొత్తం స్టెమ్స్ అందు నీళ్ళల్ల పెట్టింది
పూదినయా
నీళ్ళలో పెట్టింది మంచిగా నాలుగైదు రోజులకు ఆకులు అత్తనే ఉన్నాయి
పూదీననా
డై డైరెక్ట్ మట్టిల కంటే నీల్లల తొందరగా వత్తయట
అ
అచ్చినంక వేర్లు వచ్చినంక అందులో పెట్టుకు తొందరగా అందులో పెట్టుకుంటే మట్టి ఇలా తొందరగా వస్తదట
అవును పుదీనా మొత్తం బుర్ద బుర్దానే ఉండాలట ఫస్టు
మమ్మీ నాకు మనీ ప్లాంట్ తెచ్చింది
ఆ
ఆ చెట్టు ఏమో చచ్చిపోయింది తమలపాకు అవి బాగా దొడ్డు కొమ్మలు లేలే
ఆ
ఇంగ మనీ ప్లాంట్ అయితే గింతంత కొమ్మ ఐనా కూడా ఆ అన్ని కడిగేసుకుంటా కడిగేసుకుంటా పెట్టచ్చు
నాటిందా
ఓ ఈ నిన్న మొన్న నుంచి ఆకెళ్తుంది లోపలికి లోపన్ వచ్చి జల్ది నాటయలి కాని నాట్ డు మాత్రం నాటుతై సచ్
మరి చిన్న చిన్న కుండీలు తీసుకున్నవా
ఆ చిన్న చిన్న మా పైనోళ్ళు కాలిజేసిపోయిర్రు అయితే ఆళ్ళైయి నాలుగైదు కుండీలు ఉండే
ఇచ్చిండ్రా నువ్వే
పనామే పడేస్తా కావా ల ఇవి అవసరం లేదు నాకు పాడేసుడే అన్నది పడేసే బదులు నాకు ఇయ్యి నేను వెటుకుంటా అని నేను అన్న
ఉ మరి పాడేేషిర్రు అని చెప్పు ఎవరన్నా పెట్టుకో
ఉమ్ ఆమె వాడనే వాడది బిల్వ పత్రం తెచ్చిన బిల్వ పత్రి చెట్టు
ఆ పెట్టినవా
అది ఒక పెద్ద కుండీలో పోసినా మట్టి కొంచమే ఉండే
కుండీలు తక్కువ రేటు ఉన్నయి ఇత్తాలా చూసిన
అంత తక్కో మేం పెట్టలేదా రా ఇంటి దగ్గరికి
ఒకసారి నాకు పుదీనా ఆ అదే అవి చూసిన ఒకసారి నాకు పుదీనా అయితే పంపు పూదీనా మొన్న మస్తు పట్టకచ్చిన నేను వేర్ల తోని మట్టికి మట్టే పట్కాచ్చిన
నేను మీరు రాకుంటే ఎన్ని పెట్టిన చూసినవ అప్పుడు
ఓ చూడ్లే
ఆ గోదట్లే లేవ్వ
ఆ చూసిన హంగింగ్యి
కలర్ కలరివి అవి ఎంతరా రెండు వందలకు ఆరొం ఎమో వచ్చినై
అవును
అర డజన్ అర డజన్ వచ్చినయి రెండు సార్లు పెట్టిన నేను
కలరియి
అవును
మస్త్ తక్కువ ఉన్నయి అవి
ఆ మరిగిన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఆ చేన్లు నీళ్ళు పోషి వర్షానికి తడిసి తడిసి కొంచెం చిల్లు మచ్చినట్టయి తెగిపోయినాయి అన్ని దా తాళ్ళు గట్టిండు డాడి
ఆహా కానీ అవి అవ్వే మంచిగా కనిపిస్తయ్
ఆ తాళ్ళు వైర్లు కట్టిండు హ్యాంగింగ్ ప్లాంట్స్లు లెవ్వాన్ల కానీ నువ్వు మ మనీ ప్లాంట్ పెట్టు అబ్బబ్బా ఒక చెట్టు ఎన్ని చెట్లు అని వేసుకోవచ్చు మమ్మీ తెచ్చింది రెండో మూడో కొమ్మలు గదా నేనే నేను మంచ కుండీలల్లా పెట్టినా అవి ఒక్క పదిహేను రోజుల వరకు మంచిగా మొళకత్తయ్ ఒక్క స్టెమ్ కి ప్రతీ ఇట్లా ఉంటదిరా ప్రతి దాని
వేరోత్తాయి నేను మొన్న రనపాలా చెట్ కింది దగ్గర నుండే తీసుకొచ్చినా అట్లా మట్టిలో కూర్చడంలో కూడా టైం లేకుండే ఇగ డైరెక్ట్ మళ్ళీ ఎప్పుడన్నా మెల్లగా టైమ్ ఉన్నప్పుడు కూర్చుతానే ఆకులను తీసి వట్టిగా కుండి ఇలా మీదనే ఎషినా మీదికెల్లి మీదికెల్లి మీది చెట్లయినయ్
మస్త్ అయితాయ్ ఓమ చెట్టు కూడా తెలుసా ఓమ కూడా మంచిగా పెరుగుతది
అయితే ఓమా ఓమా గింజలేత్తే అయితదా
అయితది గావచ్చు
అయ్యా ఓమా ఆకులు ఏట్లుంటది చెప్పు
మా ఇంట్ల ఈడుంది గదా ఫోటో పంపిత్త
రనాపాలాకు లెక్
రణపానాకులెక్కనే గింత ఇంత కొమ్మ వేడుతే నాటుతది
ఆ నాడుతదంటా ఫుల్లు మరి ఓమాయి గింజల్ వేడ్తెనేమో కోతిమీర లెక్క అయితాన్ న్నయ్ గదా
కొత్మీర్ లెక్క అయి అయితదేమో మరి
ఏమో అంటేమో కొత్మీర్ లెక్క ఉండది రణపాల లేక్క ఉంటది అని అంట్ టంటా ఉమ్
ఏ అంటిదా
మా పెద్ద ఆంటి ఆళ్ల దగ్గర ఉన్నాయ్
ఆ
అవ్వేమో అట్ల ఉంటాయి ఆ
మళ్లీ
ఆ ఓకే మరి బాయ్